హలో నమస్తే అండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నార అందరు
ఏం చేస్తున్నారాన్
ఆ ఏమున్నదండి ఇ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటర్ వస్తున్నాయ్ అయితే వాటర్ పడుతున్నా ట్యాప్ వస్తుంటె
భగీరథా అండి
ఆ భగీరద నీల్లేనం
తాగుతారా వాట్ని
ఆహా అవి తాగం గాని వంటకు స్నానాలకు ఇట్లా వాడుకుంటము మన మినరల్ వాటర్ వాడదాం తాగడానికి మినరల్ వాటర్ వాడతమండి
మినరల్ కాకుండా ఇవి కొంతమంది తాగుతున్నరట కదా
ఫిల్టర్ చేసుకొని తాగుతున్నరు గనీ ఇంగ మాకు ఇంకా ఇవె అలవాటయ్యేసరికి మినరల్ వాటరే తాగుతున్నాము మళ్ళఒకటి మాకు ట్యాప్లు గూడ సరిగా రావట్లేదు పదిహేను రోజులు అట్లయితానయ్ నళ్ళలు రాక అవీ మోటర్ పెడతనే ఒక డ్రంము నీళ్ళు వస్తలేవండి ఎందుకో షార్టేజ్ ఇస్తాండు నీళ్ళు దాని వల్ల గూడా ఇవ్వేగా మాకు అలవాటు అయినయ్ ఇయ్యే తెచ్చుకుంటానమ్ క్యాన్ తెచ్చుకుంటాం ఎండక్ కాలమయితే రెండు రెండు క్యాన్లు పట్టినయ్ కొంచెం వర్షం స్టార్ట్ అయింది గద ఒకటి సరిపోతదిక
ఒక క్యాన్ ఒక రోజే సరిపోతాందా
ఆ సరిపోతదండి ఇగ మొన్నటి దాంకా ఎండలు కొట్టినప్పుడు రోజుకు రెండట్ల పట్టినయ్ క్యాన్లు గని నిన్నడ్నించే వర్షం స్టార్ట్ అయింది కతం వాటర్ తాగడం గిట్ల అన్ని తగ్గింది నీల్లోడవలే ఇగ
కొంచెం వాతావరణం చల్లగయింది గదా
చల్లగయింది గనీ మేము ఎండాకాలం గూడ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగలేదండి కుండ నీళ్లు తె తాగినం కుండల్నే పోసుకున్నము ఇప్పుడు గూడా కుం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉందిగని ఫ్రిడ్జ్ నిళ్ళు వేడి చేస్తుంది పిల్లలకు పడట్లేదు ఓ ఇన్ రైన్ బాడీ అంతా అందుకనే అవి బంజేసి కుండ నీల్లే తాగుతున్నము ఇంకా కుండల్నే పోసిన నీళ్ళు కుండల్నీళ్ళు చల్లగనే ఉంటానయ అండి ఉంటానయండి నైట్ పోసి పెట్టుకుంటే పొద్దున్న వరకు మంచిగ చల్లగైతానయ్ దానికి చుక్క తట్టు కబొంత లాంటి చుట్టి నీళ్ళు పోస్ నం గదా మంచిగ చల్లగుంటానయ్ ఎంతైనా కుండ నీళ్ళే చలవ గదా అండి ఫ్రిడ్జ్ నీళ్ళు వేడి చేస్తది గదా మనం చల్లగున్నయని ఇగ చానా తాగుతంగని అది వేడైతాంటది
రంజన్ గిట్ల వాడరా మరి కూజలు రంజన్ లు
అర్ధం గాలేదండి రంజన్ ఆ రంజన్ రంజన్ లాంటిది అంటే చిన్నది అంటే పెద్దది కాదు రంజను మీడియం సైజ్దన్నమాట అద్దెచ్చుకున్నదన్నమాట రంజనే మీడియం సైజు తెచ్చుకున్నము
పాత రోజులల్లో ఎక్కువ రంజను, కుండలు వాడుతూ ఉంటారు
అవునవునండి మళ్ళీప్పుడు అవ్వే రోజులచ్చినయి గదా ఆరోగ్యాల రిత్యా అందరు మళ్ళ పాతయే పాటించుతాండ్రు గదా తినడ్ డమైనా తాగడమైనా ఏవైనా
ఎందుకో మరి అట్ల మారింది కాలం
ఇగ అంత పంటంత మందుల పంట ఐత్తాంది గదా అండి దాని వల్ల ఎఫెక్ట్ ఇదివరకి మన అమ్మమ్మ నానమ్మలు మంచిగ జొన్నలు గడకలు తాగి వాళ్ళు గట్టిగున్నరు వాళ్ళున్నంత స్ట్రాంగ్ గ మనం ఉన్నమా లేము ఇంగ మనమున్నంత కూడా మన పిల్లలు ఉండనే ఉండరు అంత ఫుడ్డు
రాషన్ బియ్యం తింటారాండి మీరు
ఆ మేము రాషన్ బియ్యమే తింటమండి
ఎందుకు సన్నబియ్యం తినరు మరి
ఇప్పుడు రాషన్ బియ్యంలో కూడా సన్నయే వస్తున్నాయి కదా మన ఇల్ల ప్రభుత్వం వచ్చిన కానించి అవే జల్లెడ తి పుకొని తింటానమండి మంచిగానే ఉంటాంది కదా అన్నం అవును పొడి పొడి అయితాంది మంచిగా ఉంటందని మేము అవే తింటానం ఇప్పుడు అవి ఇచ్చిన కా నుంచి ఇక సన్న బియ్యం అసలు బస్తాకోనడమే మానేసినం ఆ మూన్నేల బియ్యం ఇచిండు కదా
ఒకటేసారి ఇచ్చారు
అవును ఒకటేసారి ఇచ్చిండు అవే సరిపోతాయి ఇక మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇస్తాడనుకుంటా బియ్యము మళ్ళా అవి మూడు నెల్లై ఇస్తాడని అన్నారు అవే వాడాలిగా ఉమ్ మీరండి
మేము కూడా తింటామండి మేము ఇవి తింటాము అవి తింటాం మెత్తగా అయితాంది కొ లైట్ లైట్గా ఇవి సన్న బియ్యం అయినట్టు పొడి పొడిగా అంతగానం కావు కాబట్టి కొంచెం బంక బంక లైట్గా మెత్తగా పప్పు చారుకు అయితే మంచి ఉన్నది స్విట్గా ఉన్నది అన్నం తియ్యగా ఉన్నది
అవునవునండి అన్నం కూడా టేస్ట్ ఉంటాంది
కొంచం నూనె చుక్కా వేసి అండిన మొన్న నాలుగు రోజులు అండి నా ఇంట్లో బియ్యం ఒడిసినయ్ అయితే
ఆ
బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నది అందరు అమ్ము కానీ మేము కూడా అమ్ముకునే వాళ్ళం మొన్నటి దాకా
ఆ
మధ్య మధ్యలో తింటానమ్ మీ మూడు నెలలు అయినా కాడ నుండి మంచిగానే ఉన్నది బి
అవునా మేము కూడా అంతమందినిచ్చేయి కదా ఆ డైరెక్టే పెట్టుకుంటాన్నాం అండి ఇసుక ఉంటలేదు గాని మన ను కలు ఇట్లా ఉంటాయో మా అంత ప్పని అండి
ఇయా తిప్పుడు గిప్పుడుకి కూడా నాకు రాదు ఎందుకనే డైరెక్టే చెరిగి పెడతా ఒక్కొక్కసారి మొన్న నాలుగు రోజులు పెట్టిన అది ఎసలు సన్న బీయ్యం దొడ్డు బియ్యమా ఇంట్లో వాళ్ళు ఏర్పటె చేయాలె బియ్యం అయిపోయిన నని తె చెప్పాలే నేను డైరెక్ట్ పేటేషిన
ఆ అంతే ఏర్పాటు చేస్తా లేరు ఎవరైనా అంతే ఇది వారికి తొందర దొరక బట్టిల్లు ఏంది రెషన్ బియ్యమా అనేది కానీ ఇప్పుడు అసలు ఎవరు
అదే ఇది హెచ్ఎం టి రాషన్ సన్నబియానికి ఏం తేడా లేనే లేదు
అవునవును కానీ చాలా మంది అంటరు రేష్ న్ బియ్యం తినే బాగా రారు ఎందుకంటే సన్న బియ్యము బాగా పాలిష్ అవుతానేయి కదా అందరు సన్నయి అని కొంచెం ఏమంటారు గింజ గింజ అతుకోకుండా అట్లా తింటారు కదా మిరియాలు లెక్క పాలిష్ ఎక్కువ వేస్తాన్లు ఆ పొడి పొడిగా పాలిష్ ఎక్కువ చేయడం వల్ల మనకి రైస్ అట్లా పొడి పొడి వస్తాంది కానీ అది కొంచం ప్రోటీన్స్ అందులో ఉండాల్సినవి ఏమి ఉంటలేవు అని అంటున్నారు కదా
ఏ జిగడే మనంచిది మనకు జిగడ
ఉమ్ ఊ అది మంచిది బలం అది అదే చాలా మంది కూడా ఇవే తింటున్నారు సన్న బియ్యము గిరాకీలు కూడా షాపులున్నోళ్ళకు గిరాకీలు తగ్గినయి ఇవే చానా మంది మూడు నెల్లో ఇచ్చేసరికి ఇంట్లో బియం స్టాకే ఉంటానాయి
మళ్ళ
అవును ఆ గొడవకు ముందే మళ్ళస్ మళ్ళ వత్తానే ఉండే
కాకపోతే ఎవరన్నా ఇంపార్టెంట్ గా ఎవరైనా చు ట్టాలు వస్తే బంధువులస్తే ఒకటి రెండు కట్టలు వాళ్ళు వచ్చినప్పుడు తింటాం తర్వాత ఇవే తింటాం
అవునవును ఎవరైనాగా చుట్టాలు వచ్చినప్పుడే సన్నబియం వాడ
చాలా మంది పె పెద్ద బంగ్లా బిల్డింగ్లు ఉన్నోళ్ళలే మా సైడ్ అయితే మొత్తం అవే తింటాలి మూడు నెల్లయి వచ్చినాయి కా తెల్ సన్నం వచ్చినయి కాకపోతే దగ్గర దగ్గర అయితాంది వినబట్టి
ఆ
లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే మొ పర్ ఇచ్చిండు వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగా రైసు తొందరనే పంపిణి చేషింరు కదా
అవునవును లాస్ట్ టైం కూడా త్రీ మంత్స్ ఇచ్చిండు
ఆ అదే విధంగా కూడా ఇప్పుడు కూడా అదే మొన్న ఇచ్చిండ్రు గానీ
మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే ఇస్ ఇస్ ఇప్పుడు కూడా అట్లనే ఇత్తరంట త్రీ మంత్స్ నెలకు కూడా మనకు పొయ్యే బాధ తప్పింది కదా
పొయ్యే భాధ తప్పింది
అవును మూడు నెళ్ళకి ఇస్తాడంట మళ్ళా ఫస్ట్ నుంచి ఆ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇస్తాడంట బియ్యము ఆల్రెడీ లారీ కోటా వచ్చింది అని అన్నారు అంటే ఇక్కడ రేషన్లల్లకి వస్తాయి కదా
షాప్లల్లకా
ఆ నెల ఆఖరు అచ్చింది కదా ఇయాళ ఇరవై ఆరు ఇరవైరు కొన్ని రేషన్లకు కోటా అచ్చింది త్రీ మంత్స్ ఇస్తారంట త్రీ మంత్స్ బియ్యం ఇస్తారంట ఫస్టు నుంచి పదిహేనో తారీఖు దాంకాని ని చెప్పిండ్రు మళ్ళా వర్షాలస్ తే కూడా వాళ్ళకు షాపులు చిన్నగున్నోళ్ళకి నీళ్ళు వస్తాయి ఇక్కడ మాకు ఏరియా సైడు అందుకని వాళ్ళు మోదాలే ఇచ్చి క్లోస్ చేసుకుంటారు ఇగ బియ్యం ఖరాబ్ ఐతాయి కదా నానితే డౌన్ ఏరియా గదా షాప్ కొంచెం వాళ్లకు రేషన్ డీలర్లకు ఇబ్బంది ఐతది
ఎక్కడనైనా అంతే డౌన్ ఏరియా అన్నట్టు ఏం లేదు ఇప్పుడు వర్షాలు బాగా పడే సరికి వాగులు వంకాలు రా పారుతాయి కదా బిర్జిలమి నుండి ఇగ ఆటోలు ఇటు రాకపోకలు బంద్ ఉంటాయి గదా కొంచెం సుదూర ప్రా అంతాలు నుండి వెహికల్స్ నడవడం ఇబ్బంది ఐతాయని ఇగ వర్షాకాలంలో ఇబ్బంది పడ కుండా కనీసం అన్నం అన్నా
అవును అవునా
అండి
ఆ కొన్ని చోట్ల పప్పులు నూనెలు చక్కెర కూడ ఇస్తున్నారు మా సైడ్ అట్ల ఏమి ఇయ్యారు మా సైడ్ అంటే నేన్ తెచ్చుకునే దాంట్లో ఇయ్యలే గాని వేరే వేరే రేషన్ ల మాత్రం నూనె, పప్పు, ఉప్పు, అట్లాంటివి ఇచ్చిండ్రు.
అట్లా ఇస్తనే బాగుంటది అండి
అవును చాలా మందికి బెనిఫిట్ అయతది ఇష్టం ఉన్నొళ్ళు తెచ్చుకుంటారు లేచుకున్ తెచ్ పోరు కానీ అందరికి కొనుక్కొని తినాలంటే ఇబ్బందే కదా
బయట పప్పులకు బయట రెండు వందలు రూపాయలకి కేజీ ఉన్నాది
వీళ్ళు మనకి ఫ్రీగా ఇయక్ ఇయకపోయినా ఒక వంద రూపాయలు అట్లా కేజీ అట్లా ఇచ్చినా కూడా బెనిఫిటే కదా అందరికి అది అందరికి ఆ సాగానికి సగం అందరికి డబ్బు ఉందాలని ఉండదు కదా కొందరు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు కదా ప్రభుత్వం అట్లిస్తే బాగుండు అంటే కొన్ని చోట్లు ఇచ్చిండ్రు అవును పప్పులు చక్కెర మనకి ఎప్పటి నిత్యావసరాలల్ల అది ఉంటది గదా అట్ తీసుకుంటానే ఉంటారు ఇస్తారేమో కొన్ని చోట్లిస్తున్నారు కొన్ని చోట్లిస్తలేరు గానీ అది ఇగ తెల్వదు
ఇస్తరు ఇస్తరు
అదే ఉ వర్షం పడుతుందా మరి
మాకు నైట్ పడ్డదండి వర్షం పుల్లుగానే పుల్లుగంటే ఒక ఏర్పాడకు ఏర్పాడ్ పడతలేదు మాకు పడ్డ విషయం నైట్లా పడతాంది పొద్నన్ దాక గెరువత్తంది
అవునా మాకు నైట్ ఒక ఐదు నిమిషాలే వడింది
చల్లగుందా వాతావరణం మరి
ఆహా మాకు నిన్న నైటేస్ స్టార్ట్ అయింది గాని ఒక ఐదు నిమిషాలు పడిపోయింది మాకు ఉక్కపోత బాగున్నది పొద్దున్నించి మబ్బుల వడి ఉడక వొస్తుంది గాని వాన లేదు వాన పడితే బాగుండు అనీ అన్ చూస్తాను
వర్షం పడుడు ఏమొ కాని విపరితంగా ఉడుకుతంది నాకైతే అమ్మొ
ఆవ్ అవునండి ఇంకెక్కువ ఉడకవొస్తుంది ఎండాకాలం దానికన్నా ఎక్కువ అగడయితంది ఊ
ఏ తుప్పులు పడ్డది గంతే
అదే అదే అండి
ఈ రోజు ఇగ ఆ తుప్పురంతే ఇయ రోజు ఏవో భరించ్తా ఎక్కువైపోయింది
ఊ
బయ్ ఈ బయట నిలవడి ఎండల పని చేయాలంటే కొంచెం ఏదైనా పనిచేయడానికి కి బాయి మీదకి పోతే బాగా చక్కర వచ్చినట్టు ఎండ కొడుతాంది అక్కడ
అవునవును మా అందరికి ఆట్ల అన్నది ఏందో ఓకే అండి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ
మ్ బాయ్.